హలో హైరా
హాయ్ ఏంచేస్తునవ్
నేను ఏం చేయలేరా ఊర్కే కూర్చున్నా ఇప్పుడే బయటికెళ్లేశోచ
అ
ఇంకా కూర్చోని ఉన్నారా నువ్వు
నేను అంతేరా బయటికెళ్లేశోచ్చా నేను నా ఫ్రెండ్
ఆ హ
హ
ఇంకా
చెప్పాలి అదీ బింగో ఆడదామ్రా
ఆ సరే ఎలా రా అది ఆడేది
అదేంలేదు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ వేసుకోవాలి మొత్తం ఫైవ్ క్రాస్ ఫైవ్ మ్యాట్రిక్స్ ఉంటుంది చూడు అలా టేబుల్ వేసుకున్నావా దాంట్లో ట్వంటీ ఫైవ్ వరకు నెంబర్స్ ఉంచేరా
హ్మ్మ్
పక్కన పైన బింగోఉంటై పక్కన బింగండ్రయి
హ్మ్ హ్మ్
హ్మ్ రాయి రాయి చెప్తా
ఆ ఓకేరా రాసన్ రా
నేను రాస్తునావుండు
హ్మ్ ఎన్ని ఎస్కోవాలి ఎన్నన్న ఎస్కోచ్చు కదా
ఆ ట్వంటీ ఫైవ్ వరకు లాస్ట్
ఆ ఓకే
అయింద
హ్మ్
హ్మ్ సరే నువే నువ్వు చెప్తావ ఫస్ట్ నేను చెప్నా
నేను చెప్తా
హ్మ్ చెప్
ట్వంటి త్రీ
ట్వంటీ త్రి హ్మ్ హ్మ్ త్రీ
ఉమ్ ఎయ్టీన్
ఎయిటీన్ ఆ ఫోర్
ఏయిట్
ఆ వన్
ఉమ్ థర్టీన్
వన్ త్రి టు
హ్మ్ ఫైవ్
ఉ ట్వంటీ ఫోర్
ట్వంటి ఫైవ్
ఆహా ఆ ఆఆ వేటు
ఆ
ట్వంటీ టూ
ట్వంటి వన్
ఉ సెవెంటీన్
ఉ సిక్స్టీన్
ఇంకే సెవెన్
ఉ ట్వెల్వ్
లెవెన్
లెవెనా ఉ సిక్స్ బింగో
హు నాగ్ అవ్వలేదే సర్లే రా వెళ్ళి ఇంకొకసారి ఆడదాం
ఉ నంబర్లు ఎస్కో
ఉ అయ్యో నెను చాలా కష్టంగా ఆడుతున్నానే
ఏమి
నేను ఎప్పుడు గెలిచాను రా దీంట్లో అదే బాధ
ఎప్పుడు
గెల్చను ఓడిపోతా ఎప్పుడు ఈ గేమ్ లో
ఆహా భించూడు ఫైవ్ క్రాస్ ఫైవ్ అంటే సిక్స్ క్రాస్ సిక్స్ ఎసుకున్నా నీకు ఒకటి చెప్పాల్రా
ఏంట్రా
వాడూ వాడు ఉన్నాడు చూడు ఒకడు కి రన్ ఫ్రెండ్ సమీ సమీ
కిరణ్
ఫ్రెండ్ రా సమీరా వాడు రీల్స్ చేస్తాడు
ఆ ఓకే ఓకే షెమి ఆ
ఆ ఓరి సమీ కదా ఏదో సమీనో షెమీనో ఆ వాడు లాస్ట్ టైం నేను నంది హిల్స్ పోయినప్పుడు మెసేజ్ చేశాడు రా నా స్టోరీ చూసి
ఊ
చూసి ఫైనల్ ఇయరా అండి మెసేజ్ చెసాడు
ఉ
మెసేజ్ వచ్చేసి నేను హౌను అన్నా అంటే ఓ అంటే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ఇప్పుడు థర్డ్ ఇయర్ అయ్ అయిపోయిందా అని అడిగాడు ఆ ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయింది అన్నా నీ కి అన్న అంటే ఆ నాది సెకండ్ ఇయర్ అయిపోయింది అన్నాడు
ఉహు
తర్వాత అట్లే మాట్లాడాడా ఆ ఈ ఈతో అన్నాడు ఆనీకి నీ బాయ్ ఫ్రెండ్ హ్యాపీగా ఉంటాడే అన్నాడు వచ్చి నా బాయ్ ఫ్రెండ్ ఎందుకు హాపీగుంటాడు అన్నా అంటే నువ్వు అంతా క్యూట్ గా అంత బ్యూటిఫుల్ గా ఉంటావ్ కదా అందుకే హ్యాపీగా ఉంటావు అనుకున్నా అన్నాడు
ఆవ్వ హ హ హ ఆ
తర్వాత నా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకెవరు చెప్పారు అన్నా నేను అంటే నువ్వు అంత అందంగా ఉన్నప్పుడు నీకు బాయ్ఫ్రెండ్ లేకుండా ఎట్లుంటాడు అన్నాడు తర్వాత ఆడిగాడు నిజం చెప్పు నిజం చెప్ ప్పు నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని ఆ ఉన్నాడు అన్నానేను చూడునే చెప్పలే నువ్వు అంతందంగా ఉన్నావు కదా అందుకే నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడు నేను చెప్పలే అన్నడు ఆ సరేలే అన్నా తర్వాత ఆఎ అంటే నేను నిను ఫస్ట్ ఇయర్ అనుకున్నా అన్నాడు ఎందుకు అన్నా అన్ అంటే నాకు పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ సీనియర్స్ ఎక్కువ మంది తెలుసు వాళ్ళ ఎవరు నీ మ్యూచువల్ ఫ్రెండ్స్ లో లేర అనీ ఆ యే చి ఫ్రెషర్ అనుకున్నా అన్నాడా నేను వచ్చి ఓ అట్లా నా అట్లేం లేదు నాకు ఎవరు తెలీదు నే ఎవరితోను మాట్లడను నేను ఎక్ ఇంట్రోవర్ట్ అని నేను చెప్పా
ఉహు
అండ్ అవునా నేను ఎక్కువ ఇంట్రోవర్టు అన్నాడు
ఓ
ఓ అట్లా కనిపియవే నువ్వు అట్లా కనిపించవే చూడ్డానికి నువ్వు రీల్స్ అంతా చేస్తావు కదా నువ అట్ల ఇంట్రోవర్ట్ అంటే లేదు అది మా ఫ్యామిలీ వాళ్ళు ప్రెజర్ చేస్తుంటే నేను చేశాను లేకపోతే నేను అలా అంతా చెయ్యను నేను ఎక్కువ ఇంట్రోవర్ట్ తెల్ అంటే తెలిసిన వాళ్ళ దగ దగ్గర ఎక్స్ట్ర వర్ట్ తెలియని వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ అన్నాడు నేనోచ్చి ఆవ్ నా నేను అట్లే అన్నా తర్త ఓ నాకు ఒక జూనియర్ ని సెట్ జేయచ్చు కదా అన్నా అంటే నేనన్న నాకు సీనియర్ ఎవరో తెలిదు జూనియర్ ఎవరో తెలీదు ఇమాజిన్ చేసుకొని నేను ఎంత ఇంట్రోవర్ట్ మరి అన్నా ఊ సరేలే సరేలే అవి నవ్వేయ మజిపెట్టి తర్వాత నేను నువ్వు జస్ట్ పా పియు పాస్డ్ అవుట్ అనుకున్నా నువ్వు అట్లే కనిపిస్తున్నావ్
ఓహా
ఎందుకు అంటే నేను అట్లా ఆ అంతేలే నా హైట్ వల్ల నేను అట్లే కనిపిస్తున్నా అన్నాడు ఇంకా అంతే ఇంకా అంత మాట్లాడాంరా ఆ రోజు
ఆహహో ఆ
తిరిగి వరికి చెప్పాలే అక్మల్కిి చెప్పా ఉమ్మా అక్మల్ చెప్ తే వాడేం అన్నడ్ అనుకున్నావ్ ఏంకాదు నిన్ను ఫ్లడ్ చేస్తున్నట్టున్నాడు లైన్ వేస్తున్నట్టున్నాడు చూసుకో ఆ చెప్పాల్సింది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అక్మల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకి అని చెప్పాల్సింది అన్నాడ్రా వాడు
ఆ
ఉండు నేను ఇప్పుడే మెసేజ్ చేస్తా వాడికి ఉండు ఇప్పుడే మెసేజ్ చేస్తా అన్నాడు ఏ మెంటలా నీకెంటేనా అవసరం లేదు అంతా చేయకు అన్నా మళ్ళీ వాడాక అకౌంట్ చూశాడు చూసి చబరి ఉన్నట్టున్నాడు బడు చబరి అది ఇది అన్నాడు వాడేమద చబరి కలిలేడు బట్ పెద్దొలా ఉన్నాడు కొంచెం
అవును
ఆ అంత జరిగిందమ్మా
హు హు
ఆ వింగో వచ్చదమా
ఆ చేద్దాంమ
ఆ చెప్పు సిక్స్
ఆ ఫైవ్
ఇగా ట్వంటీ వన్
త్రీ
ఉ ఫోర్
టూ
సిక్స్టీన్
నేన్టీన్
హ్మ్ లెవెన్
ట్వంటీ
సేవేంటీన్
నైన్
ఏయిటీన్
సెవెన్
ట్వంటీ ఫోర్
ట్వంటీ ఫోరా
ఆ
ట్వంటీ టూ
ట్వీల్వ
ట్వంటీ ఫైవ్ బింగో హె
అబ్బా నకు ఒక్కటుంటే బింగో వచ్చేది
అయ్యో
హ్మ్ ఇంకొక్కటి ఉండింది వచ్చేది
దా ఇంకొకసారి ఆడుదాం పొద్దున్నే ఆడదాం.
ఉమ్.
ఏం చేస్తున్నారు.
ఇంకా ఏమి చెప్పు ఏమైనా. ఎవరి గురించి అయినా చెప్పు విషయ. అంతా ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది మీ ప్లేస్మెంట్ ట్రైనింగ్.
ఓకే ఓకే ఫస్ట్ డే అయితే ఊగిపోయిన చేద్దామని నెక్స్ట్ డే ఉంది. అసలేమైంది.
ఆహ్.
మళ్ళీరే ఏంలే ఏం చెప్పియట్లే. సరిగ్గా.
అమ్మ.
మీకు.
మాకు మాకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ జరుగుతుందిరా కానీ ఏమి అంత బాగా చుప్పియరు. ఆహ్ మాకు ఓకే ఓకే బాగానే చుపిస్తున్నాది ఆప్టిట్యూడ్ బాగా చుప్పించారు. ఇప్పుడులే. ఇది కోడింగ్ జరుగుతుంది అది ఓకే ఓకే ఫస్ట్ డే బాగానే చుప్పించిందామే తర్వాత. ఇప్పుడు బాగా చుప్పియట్లే.
ఉమ్ సరేరా చేస్తా.
ఉమ్ బాయ్.
బాయ్.